హాయండి
బాగున్నారన్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడు వెళ్ళన్ ఏం చేస్తురండి మీరు
ఏం లేదండి ఇల్ నార్మల్గా డాడీ ఫోన్ చేస్తే మాట్లాడాను మ్మ్ తిన్నరా అండి
ఆ లేదండి తినాలి మీరు దిన్నారా
ఇంకా ఆఫ్టర్నూన్ దినలేదండి తినాలి
ఏం కర్రీ చేషిర్
కర్రీ అండి అదేమంటరు టమాటా పప్పండి మీరు ఏ కర్రీ బా చేస్తారండి
అండి టమాటా పచ్చడి సాంబార్
మ్మ్
అ
అంటే కొంచెం అంటే ఏమేమి ఎస్తారు అనేది ఐడియా ఉందా ఇప్పుడు సాంబార్ అంటే ఆ అన్ని రకాల కూరగాయలేసి ఇస్తారు కొంతమంది ఓన్లీ పప్పు ఉన్న చింతపండి చార్లా చేసుకుంటారు
లేదండి అన్ని వెజిటేబ్ అన్ని కూరగాయలు ఇస్తేనే పిల్లలు మంచిగా తింటరండి పిల్లలకు కోసమైనా సాంబార్లో అన్నీ కూరగాలేసి చేస్తామండి
ఉ హు
మీరండి
మా పిల్లలెక్కువ పెద్ద పాప ఉంటదన్ని
అవునా ఇంక మీకు ఎక్కువ ఏ కర్రీస్ అంటే ఇష్టమండి
ఎండాకాలం వస్తే ఇంకా సాంబార్ అండి
పిల్లలయితే ఎక్కువ పప్పు చారు
పప్పు చారు పచ్చళ్ళు మా పెద్ద బాబైతే పప్పు చారు ఎక్కువ ఇంకా మళ్ళీ ఆ పచ్చడ పుదీనా పచ్చడ అవే చేస్తా ఎక్కువ అవే చేస్తా స్వీట్స్ ఏమైన చేస్ అది ఇప్పుడు బాలామృత తం వస్తది గదా పిల్లలకు ఆ దాంతోనే వెరై టిగా ఇడ్లీ లాగా ప్రిపేర్ జేస్తా
కుడుములు గుడా ఏస్తారండి బాగా
ఆ అవి గూడా చేస్ త్తరు అంటే ఇంగ ఒక్కొక్క రోజు ఒ ఒక్కొక్క రెసిపీ లాగా చేస్తా అనమాట ఒక రోజు కుడుములు జేస్తా ఒక రోజు ఇడ్లీలు జేస్తా ఒక్కొక్కసారి దోశలు గుడా ఏస్తా అదే ఇట్లా దాన్ని మ్యాగ్నేట్ జేసి చేయాల్సి వస్తది
ఓ ఎట్లుంటా మేము ఎక్కువ కొడుములులానే ఏసేదండి బాలా అమృతంతోని
అడ్లో షు షుగర్ దీసేస్తారా లేదంటే అట్లనే ఉంచుతారా అంటే కొంతమంది జల్లాడ వట్టి ఎక్కువ స్వీట్ ఉండదు
ఆ స్వీట్ ఉండకపోతే పిల్లలు దినరు గదా అని కొంచం స్వీట్తోనే ట్రై జేస్తం అం
ఉ ఇంకేమైనా జేస్తారా అండి
కర్రీస్సా అండి
ఉ కర్రీసే అంటే ఇట్లా ఊ ఇప్పుడు వర్షాకాలం అనుకోండి చాలా మంది గిన్నప్ప అని జేస్తారు గదా
ఆ అవునండి గిన్నెప్ప కొంచెం పిల్లలకి ఏదైనా స్నాక్స్ టైప్లా ఇప్పుడు ఇడ్లీ రవ్వాల మైదా పిండి గలిపి చిన్న చిన్న పనుగుల్లాగ ఏయడం
ఉ ఇడ్లీ రవ్వలో ఏమేస్తారండి
ఇడ్లీ రవ్వలో మైదాపిండి గలిపి ఒక టూ అవర్స్ అట్లు ఉంచి ఉ దాన్ని పునుగులు సాయంత్రం స్నాక్స్ లాగా పునుగుల్లాగా జేయో
అట్ల ఎబ్బుడైనా జేసారండి మీరు
ఆ చేషినామండి
అయితే ఈ సారీ నేన్ గూడా ట్రై జేయ్యాలండో ఒకసారి ఎప్పుడు ట్రై జెయ్యల అంటే వినడం వరకే గని అది వస్తుందో రాదో కన్ఫామ్ గా సక్సెస్ అయితదో కాదు అన్న ఆలోచనతోని
ఉమ్ బానే ఉంటదండి మార్నింగు అపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో పిండి గలిపేసి పెట్టేసి సాయ
సాయంత్రాకి స్నాక్స్ కిస్తారేమో ఇంగ
ఆ స్నాక్స్ లాగా
ఊ దోషాలు జెస్తారా అండి ఎక్కువ
తాలు ఊ
గుడ్ మార్నింగ్ అంటే రెగ్యులర్ గా జేస్తారా లేదంటే సండే సండే జేస్తరా
ఏమ్ రెగ్యులర్ గా ఏం జేయమండి ఎప్పుడు ఒక త్రీ డేస్ కొకసారి అంత వీక్లీ టూ టైమ్సు త్రీ టైమ్సు అట్ల అండి ఎక్కువ వీలు గాదండి పిల్లలు మా వాళ్ళలకు లంచ్ ప్యాక్ చేసి మళ్ళా టిఫిన్స్ అట్ల ఇబ్బంది అయితదండి పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడుయితే ఏం కాదు ఇగ ఊ ఆహ్ మీరండి
మీరు నేను గూడా అంతే అండి ఇంగ పిల్లలకు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినంక టిఫిన్ వండాలి గదా! అందరు కాబట్టి సేమ్ ఒక్కోసారి సాటర్డే చేస్తే, సండే రోజు ఆ మంచి ఇంటి దగ్గరండి ప్రశాంతంగా తింటరు, కాబట్టి సాయంత్రం సండే రోజు చేస్తా అనమాట.
ఆ ఇ ఒకక్కరు ఆరుజ సండే దోషాలు వస్తంది పిల్లలకి పొద్దున్ సాయంత్రం వార్కు
అయి తినే ఉంటరు ఇగ మళ్ళా అన్నం కూడా తినరు. మ్మ్మ్మ్ ఒక రోజు ఒకసారి దోశలు, ఒకసారి ఇడ్లీలు. ఆ ఇంకిప్పుడు మనం దోశపిండి చేసుకున్నామనుకో! దోశ పిండితోనే మనం రెగ్యులర్గా ఇదేంటిది పొంగణాలు గూడ చేసుకోవచ్చు.
ఆ
ఉమ్ ఇంకా ఒకవేళ పిండెక్కువ రుబ్బుకున్నామనుకో! మనం ఒక రోజు పొంగనాలు చేసుకోవచ్చు, అదే పిండిని కో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డే
అవునండి అట్లా బాగుంట పిండి పుల్ వాసంది
ఆ ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఇప్పుడు ఈ రోజు దోషాలేసుకోవడం అయిపోయిందం అంటే ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ రేపు పొద్దున తీస్తాం. కొద్దిసేపయితే వేస్తే వేస్తము అనగా తీస్తే ఏం గాదు. బైటుంచితే బాగా పులుస్తది, స్మెల్ వస్తది, బయటుంచొద్దు. ఫ్రిడ్జ్ లో పెట్ తెల మనకు ఇదయిపోగానే
ఉహా
కొంతమంది బయటనే ఉంచుతాము, అని ఉంచొద్దు.
కానీ మేమట్లుండం. పుల్లగయి పోతదేమోననుకోని ఎక్కువ శాతం ఎప్పటిదప్పుడే ఫ్రెష్ గా రుబ్బి మీరిప్పుడు చెప్పిరి గదా అట్లా ట్రై చెయ్యం
అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మరి బయట పెట్టుకుంటే అంటే అది పులిచిన ఇప్పుడు నిన్న పొద్దున మనం దానిలో పోసి అనుకో నిన్న సాయంత్రం మనం రుబ్బి పెట్టుకున్నాం. నైట్ అంతా పులుస్తదా
అవునను
మళ్ళీ పొద్దున మనం ఏం చేస్తాం దోషాలేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ దోషాల కున్నాక మళ్ళీ ఏం చేయాలంటే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఆ లేదంటే బయటనే ఉన్నామనుకో బాగా పులిచి టేస్ట్ ఉండదు. పులుపు వాసనొస్తది. ఇంకొకవేళ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామనుకో, మళ్ళీ రేపు మార్నింగ్ చేసుకునే టైంకి తీయాలి. కొద్దిసేపు ముందు తీస్తే ఆ కూల్నెస్ అనేది కొంచెం పోతది.
ట్రై చేయాలండి, ఈసారెట్లయినా
ఒకసారి ట్రై చెయండి.
ఇంకా పిండి వంటకాలు చేస్తరా అండి ఎక్కువ?
ఆ చేస్తామండి పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఊరికే వాళ్ళు ఆ బోండా అనీ, ఇట్లా మిక్సర్ అడుగుతారు గదా! ఆ మిక్చర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటము. చెంగ పప్పు పట్టించుకొచ్చి. చాలా రోజులు తింటరు. ఒక ఒక పిండి వంటయిపోగానే ఇంకొక పిండి వంట అట్లా చేసుకుంటామనమాట. ఒకసారి మడుగులు చేసుకుంటాం. ఒకసారి గారెలు ఇంకా అట్లా కాకుండా ఇంక ఒసారి ఇంట్ల ఏదైనా వేరే ఆ వేరే గులాబ్జాముు. ఇంకేదన్నా ఒకటి అట్లా పిల్లలు వచ్చే వరకు అట్లా ఒక్కోసారి చేస్
స్నాక్స్ లాగ ఏసి ఇస్తారు అన్నట్టు
ఉ
స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి ఇస్ తరు అన్నట్టు ఉంటున్నాండి చాలా డేస్ ఉంటాయా అ మరి స్టోరేజ్ ఉన్
అంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోం కదా
అవును
కేజీలు చేసుకుంటే మనకు వేస్ట్ అవుతాయి పిల్లలు అన్నీ తినలేరు కాబట్టి అ మామూలుగా తక్కువ క్వాంటిటీతో చేసుకున్నాం అనుకో అవి ఏం కాదు ఒక టూ త్రీ డేస్ లో అయిపోతాయి కాబట్టి ఏం కాదు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు తినేవాళ్ళు లేకపోతే వేస్ట్ అవుతాయి కదా ఇక హ్మ్ అట్లా అందుకని క్వాంటిటీ తక్కువ చేస్తా
అవున అండి ఇంక ఈ మధ్యలో మూవీస్ ఏమన్నా చూసిరా అండి
మూవీస్ ఆ మూవీస్ విరూపాక్ష మూవీ ఒకటి చూసినాం రాజు వెడ్స్ రాంబాయి అనేది ఒకటి చూసినాం
అవునండి రాజు వెడ్స్ ఆ చూస్తామండి నీ రాజు వెడ్స్ రాంబాయ్ బాగుంది కదా అండి సినిమా
ఉ బాగుంటది అదే అది మంచి అంటే రియల్ లైఫ్ రియల్ లవ్ స్టోరీ అది
రియల్ లైఫ్ అండి కనీ అట్లా చేయడం ఎంత వరకు ఆ కనీ అట్ల చేయడం ఎంత వరకు కరెక్ట్ అండి ఫాదరే ఆమెకి
ఫాద్ అది అస్సలే కరెక్ట్ కాదు ఏదో ఆ ఎట్లానన్నా వాళ్ళు దూరం అయితారేమో అన్న ఆలోచనతోనే వాళ్ళు అట్లు ఉన్నారు కానీ అట్లా మాత్రం దూరం అయలా ఇప్పుడు తన కూతురు తనకే దూరమయి అయింది గాని ఎవరికి దూరం అయింది అది ఆలోచించుకుంటే బాగుండు
ఎవరికి దూరం కాలే అందరి మధ్యలో వాళ్ళు ఇద్దరు చనిపోయి ఏం లాభం ఉంద ది లాస్ట్ కు
కొన్ని మూవీస్ చూస్తే అట్లనే అనిపిస్తది
అవునండి ఇంకాయితే
రియల్ గా చూసి రియల్ గా చూసి సినిమాలలో చేస్తున్నారా సినిమాలలో చూసి
రియలే అర్థం కావట్లేదు ఇంకా ఇప్పటికిీ కూడా ఏది జనరేషన్ లో కూడా ఇంకా కులం మతం అంటే ఇంకా ఉ
అవును
ఇంకా ఏ మూవి కన్న ఎల్లిరా అండి థియేటర్
ఆ థియేటర్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి మీరు ఎల్లిరా
ఆ మేము వెళ్ళినాము అండి మొన్ రీసెంట్గా ఎక్కువ ప్రభాస్ మూవీస్కే వెళ్తామండి
హూ మీకు ప్రభాస అంటే ఇష్టమా అండి
మీకు
మా నాకు అట్లేం లేదు ఏ ఏదైనా చూస్తా ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే అంత టైం ఇవ్వరు పిల్లలు
అవునండి ఎక్కువ ఫోన్ లో చూస్తారా టీవీలో చూస్తారా అండి
ఫోన్ లో అంటే ఇంగ స్లో చిన్నగా కనిపిస్తది పిక్చర్ అనేది అని చూడం స్క్రీన్ చిన్నగా ఉంటది కదా టీవీలోనే వైఫై కనెక్ట్ చేసుకొని ఉంటాం కాబట్టి టీవీలోనే చూస్తాం ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే టీవీలోనే చూస్తాం
ఆ డైరెక్ట్ వైఫై నుంచి కనెక్ట్ చేసుకొని టీవీలో చూసుకోవచ్చు అండి
ఉమ్ అవును
ఉహు
టీవీలో చూస్తారా ఫోన్లలోనే చూస్తారా
ఇంగా లేదు అండి సేమ్ ప్రాసెస్ టీవీ కి వైఫై ఉంటంది అన్ నీ ఇంట్లోనే వైఫై నుంచి మొత్తం ఇక
ఉహు అంటే వైఫై పెట్టించుకున్నార మీర్ ఏం లేదంటే టీవీ ఫోన్
ఇవి వెట్టించుకున్నాం
ఉహు మేము కూడా వైఫై వెట్టించుకున్నాం
ఉమ్ అట్లయితేనే పిల్లలు కూడా ఎక్కువ ఫోన్ చూడు రాకుండా వైఫైనే ఆ టీవీ టీవీలో వైఫై వస్తది కాబ టి వాళ్ళు ఇష్టం ఉన్న ఛానల్ చూస్తూ రండి మరి ఫోన్ ఇస్తే ఫోన్ దగ్గర పెట్టుకొని ఇగ కళ్లకి ఎఫిక్ట్ అయిపోతాది
వ్యావు
అని ఇక డైరెక్ట్ వాళ్ళు ఫోన్ లోనే టీవీ లోనే చూసుకుంటారండి
ఉ ఓకే అండి మరి
ఆ ఓకే
అ ఓకే